హా
ఆ
ఎవరండి
మేమండి రవికుమార్ అండి ఏం చేస్సుండ్రు
మీ అబ్బ పేరు ఎప్పకంటే మీ అబ పోరు ఏం లేదండి ఊరికనే ఉన్నాం
ఏం చేస్సుండ్రు అని ఫోన్ జేసామండి ఏం చేశారు అన్నం నిన్నారా,
తిన లేదండి ఇంకా
ఎందుకండీ
ఊరికనే
ఇంతేనా మరి ఏం చేశారు యేం చేస్ అందు అని ఆలోచిస్ సున్నా మేడం
ఏం లే సార్ రోటీనే ఉన్నా
మ్మ్ అవి ఏం చేస్ కుంటనే ఆలోచించిన్నా బావుండు ఫోన్ జేశాము ఏం చేస్సుండు ఏం కథా కార్య యాప్ కాల్ చేసి తారా మీరు అని
కార్యయప్ కాల్స్ అయిపేయినాయ్ అండి మావి
మళ్ళీ ఎప్పుడు వచ్చాది వర్కు
ఏ మాత్ చే వ కౌంటింగ్ ఆ ఉన్నాయంట, కౌంటింగ్ అయిపేనాంక ఒక్కటి తారీఖు దాటినాంక ఇస్తారంట మళ్ళీ,
మరి డబ్బులు ఎప్పుడేస్తారని అయిపోయినొళ్లకి
ఈ మధ్యలో ఏయొచ్చు
ఇడనా
హ్మ్
కావాలంటావ్
ఆ కాల్స్ కప్లేటైతే డబ్బులు పడతాయ్
హుహు మరి ఇప్పుడు ఇరవై కాల్స్ మాట్లాడదామా లేప్ కుడేప్ పదిహేను ఇరవైయే మాట్లాడితే దానిగేస్ తో డబ్బురు
ఆ
ఎన్ని మాట్లాడితే అన్నిటికేస్తారా డబ్బులు
అన్ని మాట్లాడాలి కాల్స్ అన్ని కంప్లీట్ కావాలి. కాల్స్ అన్ని కంప్లెటైతే వాళ్ళు డబ్బులు ఏస్తార్
హుహు
మాకు ఫై అండీడే పడయండి
అవును డబ్బులు పడయా ఏకౌట్ల
మిగిలిన మిగిల్నాయ్ డబ్బులు తర్వాత ఏస్తాము అన్నన్నారు మిగిలిన డబ్బులు తర్వాత ఏస్తాము అన్నన్నారు కౌంట్ చేసి ఎన్ని కాల్స్ మాట్లాడిండు రా రిసీవ్డ్ ఎన్ని కాల్స్ చేసుకున్నారు అని కౌంట్ చేసి డబ్బులేస్తా అన్నారు తరువాత
హుహు అదే మరి ఏం వేశారని అడుగుదామని కాల్ చేసామండి ఇంగేసుందో ఏం చేసుడో అని అట్లానే ఆలోయ్ హుగా ఉహు ఏమేసుండే ఏమి హు కర్రీ యేశారు ఇయ్యలా రేడేలారు
ఇవాలా ఫంక్షన్నుది ఇంటి ముందుట అక్కడికెళ్లినం హు హూ హు మా ఆయన గారు ఇంకొక మా ఆయనా గారు ఇంకో ఫంక్షన్ని
ఈ పాప గారు
మా పాపా ఉడా మా ఆయన తోటేలి
ఈ ఏందిన్నది అడగరార్ క్కడ మరి
మా వొళ్ళు మటన్
బిడ్డ దీన్నదా మటన్ మరి
మా పాప కూడా తింటదండి కొ కొంచెం అట్లా అట్లా తింటది తింటే వాళ్ళ డాడీ కి బయ బడి పోకుంటే
హ్మ్ హు
అంత లేదండి మనం సంకల వారిస్తాము మ్మ్
సంఖం అంటే లేవడుతుంది మమ్మలుని
నైవాటే మల్ సరే వాడేసుకొని పోతది మాటల్ తోట్ ే వారేసుకని పోతారండి
మ్మ్ మరి ఏమైంది అదే మరి ఏం చేస్ సంటంటనేే తన్నా
ఏం లేదు ఊరికేనే ఉన్న
మరి మీ మేడం గారు ఎలా ఉన్నారు.
మా మేడం ఎవరండి.
మీ స్కూల్ మేడం గారు.
ఆ స్కూల్ మేడం మే స్కూల్ కి పోతాంద ఏమన్నా
మ్మ్
నువ్వు స్కూల్ కి పో
మ్మ్ మీ ఫ్రెండ్ ఎవరు లేరా స్కూల్ మేడం స్
ఉన్నారూ
మరి వాళ్ళు మాట్లాడరా మీతోని.
ఎందుకు మాట్లాడారు మాట్లాడతారు.
ఇంకా ఆడిబిడ్డలు ఉన్నారా అంటడి ఎవరన్నా
ఉన్నారండి ఇద్దరు
ఇద్దర ముగ్గురు ఉన్నట్టుండే మీకీ
ఇద్దర అండి
అరే ఆ చిన్న పాప మీ మీ ఆడబిడ్డ కాదా?
కాదండి మా బావ వాళ్ళ మనవరాళ్లు
అయితే మీ మీ ఆయన గాలు చెల్లె చెల్లె అంటాడు మరి మీలా
అవు మా బావ వాళ్ళ కూతురి మా బావో వాళ్ళ కూతురు పాపని భార్య అంటాడు అందుకని ఆమెను చెలై అంటారు ఆళ్ళ తమ్ముని ఇత్తామని. కత్తాంమని
ఆ అట్లాన మాకు తెలవదు మరి మీరు ఏమంటరా అని మేమేం అనుకున్నాం
ఆ అవునా
మేము అనుకున్నాం మరి మీర్ సరే ముందేమనుకున్న
ఈన్నే ఉండమను
అ
ఎప్పుడు అంటారు ఏందనే ఆలోచిస్తున్నామ్ మేడం
ఏ అవునవును నెక్స్ట్
వన్
ఏమ్ ఆనం సార్
మీ ఆడబిడ్డ కాదా అని మేము అంటున్నాం
ఇట్ల పుట్టింది కాబట్టి మాకు ఆడబిడ్డానమాటే
ఆ
మా ఇంటి ఆడపిల్ల కాబట్టి మా కాడ బిడ్డే
రేపు మీరూ ప్లాన్ చేయ మంటున్నాం
హుమ్
మరి మాట్లాడతారా మీ అక్కా
అందరు మాట్లాడతారండి
మరి మీరు ఎలా మాట్లాడతారు మరి వాళ్ళతోని
మేము కూడా మామలుగానే మాట్లా వాళ్ళ ఎట్లా మాట్లాడుతారు మేము అట్లే మాట్లాడుతాం
అ చె
మా ఆయన కొంచెం వెరైటీగా మాట్లాడతారు మా ఆయన కొంచెం వెరైటీగా మాట్లాడతారు ఇగ కొంచెం వెరైటీగా మా ఆయనే వెరైటీ
అంతేనా మీ అయన ఎల్లగొట్టల ఆ ఎల్లగొట్టి సప్లిగా మీరు ఉండాల అంతే తెలిస్తే మీరు ఏం చేయాలంటే డబ్బులు అవి మేనేజర్ డబ్బులు గిబ్బులన్నీ చూసుకోవాలి ఓబ్బా మీరు ఎల్పోండా మరి
హుమ్ అట్ల ఎల్లగొడితే ఎప్పుడు ఎల్తం అని చూస్తడు గానీ మేము ఎల్లగొట్టం అండి నేనెందుకు ఎల్లగొడతా అట్లా ఎల్లగొడితే ఎప్పుడో పోతా అని చూస్తడు గానీ మేమెందుకు ఎల్లగొడతం అండి అబ్బో కాళ్ళ మునిగాళ్ళ మీద ఉన్నాడు ఇప్పుడు పోతాని కానీ అక్కడ అకడ అంపీయము మేము పంపిస్తమా
పోతే ఆయనకి ఏం లాస్ లాభమయ ఏమన్నా పైసలు ఇచ్చిపోతే ఎట్లా ఆయనకి ఎట్లా కడతుంది
మాఆయనకా ఎట్నైనా కలుగుతుందండి
ఆయన డబ్బులు పట్టకపోతే బాగాని డబ్బులు మొత్తం ఇచ్చిపోతున్నా నాకు ఏం ముత్తగా ఉత్త చేతి ఉంటుంది పోతే నియాలబ్బా ఏం కాదు ఏమున్నాయి ఎల్ప మనాల ఆ
అలా ఏం చేస్తుండు మరి పిచ్చిపిచ్చిగా మాట్లాడకు మంచిగా మాట్లాడు
ఏమో అండి మీరే ఎట్లా జబర్దస్త్ చూస్తారా అండి మీరు అలా అల్లు అర్జున్ సినిమా ఆది ఎవరు ది సునీల్ గాడు నా పేరు ఏంది
సుధీర్ ఆ
ఆ సుధీర్ ధీరా
దే అది అయిపోయింది ఏమ ముంది ఓ మేమెప్పుడి చూస్తలేము
ఆ
ఇప్పుడు చూస్తలేమండి మేము
పొట్టాయన పొట్టి నరేష్ ఎట్లుంటాడు
మనకు తెలవదు అండి పొట్టి నరేష్ అన్న
అలా ఉంటాడు గా వాట్సాప్ లో జబర్దస్త్ లో యూహే
జబర్దస్త్ చూస్తాం బంద్ చేస్తామండి
ఉహు అ జబర్దస్త్ చూస్తున్నాము అయితే మేము
చూడండి
మ్మ్
చూస్తాం కదా చూడాలండి
అంత ఎట్లా ఉంటుందని మేము అనుకుంటున్నాం
మరి మీరేం తిన్నారండి ఫంక్షన్ కి పోయి
చారు నే ఎ
ఎందుకు అంటె
పప్పుచారు మిర్చి
ఆ
అ ఫుల్ల్ లుండే
అనా
బానే ఉందండీ
మీకు కాల్ మాట్లాడితే ఏమన్నా డబ్బులు వస్తాయా అండి మీకు
ఆ ఎనబై రూపాలు వస్తాయాటండి
పరుపులు వస్తాయి అంటారు కానీ మీకు తెలియదు
ఆ
మీ తెలుసా బరోబరి వస్తాయని
తెలియదండి అ కారయాపులు చెప్పిండు కాల మాత్రడే నమల్ హండ్రెడ్ కాల్ చేసిన వాళ్లకు హండ్రెడ్ అవతలు నుంచి రిసీవ్ చేసుకున వాళ్ళకి ఎనభై రూపాయలు
ఉ నేను అదే అంటానా మళ్ళీ వస్తుందా మీకు ఎట్లా ఏందనే
వాళ్ళు చెప్పిినండి వాళ్ళు చెప్తే వాళ్ళ కొంచెం కన్ఫర్మ్ గా ఫస్ట్ సారి నేను చేసిన దానికి డబ్బుల్ కన్ఫ పచ్చకాంగస
హ మ్మ్ సరే అండి ఉండండి అండి ఉంటునాము అండి ఉ